హలో ఉమ్ బాగున్నాను నువ్వు బాగున్నావా.
ఆహ్ బాగున్నాను ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదు తినేసి ఊరికే కూచున్నాను నువ్వు.
నేను కూడా ఇంకా తినేసి ఉరికే కూర్చునుంటి.
ఏం తిన్నావ్.
ఈ రోజు పూరి తిన్నానండి ఎంత గట్టిగున్నాయో వాళ్ళు ఏమీ బాగా చేయలేదు.
అవునా.
ఉమ్.
ఎక్కువ మంది ఉన్నారా తక్కువ మంది ఉన్నారా.
ఇక్కన్నా తక్కువ మంది ఉన్నారు అది మామూలుగా ఉన్నట్లే ఉన్నారు.
ఉమ్.
కాకపోతే. వాళ్ళేం బాగా చేయలేదు ఉమ్.
మరి తినల్లేదా సరిగ్గా.
తిన్నాను అట్లా. గట్టిగున్నాయి అనమాట మీరేం తిన్నారు.
నేనా ముద్ద గొజ్జు తిన్నా.
అవునా ఉమ్. కీమ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఏదో అట్లా.
ఇగ అట్లాన.
ఉమ్ ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారు.
ఇంటికి నేను మరున్నాడు వెళ్తనండి.
ఉన్నారా.
ఆహ్.
ఉమ్ వదిలి వచ్చేది ఎప్పుడు.
ఉమ్.
మళ్ళీ వచ్చేదేప్పుడు.
మళ్ళీ ఇంకా కాలేజీ స్టార్ట్ అయినుంచి వద్దామని అనుకుంటున్నా.
ఉమ్ అంతేలే.
ఉమ్.
అంతేలే ఇంకా.
ఆహ్ అంతే అండి మీరు ఏం చేస్తున్నారు రోజు.
ఏం లేదు ఊరికే తినడం బాగా. ఉమ్. ఇంకా నైట్ క్లాస్ ఉంటుంది ఆ అది వినేసి ఇంకా పడుకో కోడం
అవునా
అదే అయిపోయి వచ్చిన పటినుంచి చదువుకోవాలి చదువుకునేవి అయితే చాలా ఉన్నాయి
అవునా
మరి మీరు
నేనే చూస్తాన్నా అండి అదే మామూలు గిట్సా గేట్ల లో చూసి మామూలు ఒక వడ్ లో కాపీ చేసి అదే ఇంటికి పో చదువుదాం అనేసి అట్లా ఒక దాంతో పెట్టుకుంటాం ఎందుకంటే నెట్ సరిపో వెయతో
అంతే లే నోట్స్ ప్ర ఆ డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నారా
ఆ ఇలా మామూలు అంతా స్క్రీన్షార్ట్ చేసి
ఆ
ఉ
అంతలే
చేయీ స్క్రీన్ షాట్ చేస్తే మేయిలు ఓకే నోట్బుక్లు రాసుకుంటే మామూలు ఎట్లయినా ఎర్రర్స్ వస్తాయి కదా
అవును ఉ
ఉమ్ ఇట్లా స్క్రీన్ చాట్ చేసి చసుకుంటే మేలా చేసి అనుకుంటాను
మంచి ఐడియనే
ఏండో అండి అయినా కూడా ఏం అన్ని చేస్తే ఎడొస్తాయో ఇందుకి ఎలాంటి వస్తాయో కూడా తెలీదు
ఆ ఏందో తప్పదు
భయమేస్తుందండి
సేమ్ నాకు కూడా
ఆ జగోల ఏద ఒకటి ప్లేస్ అయితే గిన
అవును ఉ అది నేను ఆన్లైన్ వింటా అంటే చూడు టెన్ టెన్ డేస్ క్లాస్ టూ టూ ఫైవ్ ఫైవ్ థర్టీ అది
ఆ ఆ
ఇప్పుడు ఈరోజు మెయిల్ వచ్చిందా ఆఫ్లైన్ కూడా ఉందంట
అవునా
ఉ కానీ ఎప్పుడు అనేసి అన్ని అదే బెంగళూరు అనుకుంటా
అవునా మరి వెళ్దాం అనుకుంటున్నారా
ఏమో చూడాలి కానీ వాళ్ళు అది ట్రైనింగ్ బిట్వీన్ జూలై అండ్ అక్టోబర్ అని ఇచ్చినారు అందుకే చూస్తా అక్టోబర్ అక్టోబర్ వరకు అంటే ఆడ
ఆ ఫెబర్ వరకు అయితే ఎల్లనులే
ఇప్పుడు ప్రిపేర్ అవువాలి
ఆ
ఇంగ జులై ఫస్ట్ వీక్ లో ఇన్ఫార్మ్ చేస్తాం అన్నారు చూడాలి ఇంకా
అంటే ఒకవేళ ఆఫ్లైన్ అయితేగిన మీకు మాకు ఎన్ని రోజులు ఇస్తారు
అదే ఏమో ట్రైనింగ్ జులై బిట్వీన్ జులై అండ్ అక్టోబర్ ని ఇచ్చారు కానీ మాకు కుసారి చెప్పిండేది త్రీ వీక్స్ అన్నారు మరి ఏమో చూడాలి ఇంకా
చూడండి ఒకసారి గా
ఆ
ఇంకేమండి మరి
చెప్పాలండి విశేషాలు ఏరిగి పోలేదా బయటికి
బయటికి మొన్న సండే ఆ వెళ్లేసి వస్తున్నాను ఉ మలి ఆ బాగుందండి సమంత గారు చాలా బాగా చేశారు
హ ఫ్రెండ్స్ తో ఎల్లారా
ఆ ఫ్రెండ్స్తో మా రూమ్ లో ఒక పాప ఇంగ కింద ఒక పాప వస్తుంద ఎప్పుడైనా
ఆ
ఎల్లాం ముగ్గురం కలిసి మా రూమ్ లో పాప ఇంకో పాప రమ్మంటే రాలేదు
ఆ అయ్యో
రమ్మంటేనా
ఉ
అప్పు తనకి వేరే వర్క్ ఉండా అందుకునేసి రాలేదు
అవున మరి బగా ఎంజాయ్ చేసారా
ఆ చేసామండి బాగా
హ
ఎందుక అండి అస్సలు పిచ్చిలేస్తంది అంతకుంసగలు ఆ మూవీ అయితే క చాలా బాగుందండి అంటే ఫైట్ సీన్స్ వర్తే అనిపించ వచ్చింది నాకైతే అంటే మామూలుగా ఫైట్ సీన్స్ బాగా ఎక్కువ సౌండ్ పెడతారు కదా థియేటర్ల ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది
బాగుంటుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ కదా
అవునండి
ఊ ఇంకేంటండి విశేషాలు
మీరే చెప్పాలండి
న్నా స ఏది
అమ్మది
ఆ ఆ ఆ
ఉ
మాములుగానే ఊ
ఉ
ఏది ఎక్కువగా తిన్నారు అ నేను మూవీ చూద్దాం అనేసి ఒకటి డౌన్లోడ్ పెట్టుకున్నాను
యాది
దీవానానే
దివాన నా ఆ అండి నేను చూసినానండి నాకు గుర్తొస్తుంది ఉ
అది ఇంకా చూడలేదు చూడాలి
చూడాలా చూడండి అయితే బాగా
ఇంకేంటండి
నువ్వే చెప్పల్లండి అది బాగా అహ లేదక్కా ఇదేదో రీల్ వస్తాంది ఏమన్నా ఎక్కువ సౌండ్ వస్తాంద
అహ ఏం లేదు య సరే
అవును
వీడియో ప్లే చేసారా
ఆ వీడియో ప్లే చేసామండి అదె వస్తుంది
ఉ హు మీ రూంలో వాళ్ళు కాలేజ్కి పోయారా
ఆ వెళ్ళారు వాళ్ళు కూడా ఇది మొహరం అన్ నేసి హాలిడే ఇస్తున్నారంట
ఆ
అందుకనేసి అదే మన్నాడు అందరూ కలిసి పోదామనుకుంటునాము మొహరము ఫ్రైడే అండి
ఫ్రైడేయా
హ్మ్ అ ఫ్రైడే ఇంగ అందుకు త్ర్సడేనే పోదామని నేను త్ర్సడే ఇంగ పోదామని అని అనుకోంటి అ కలిసి నేను మా రూమ్లో పాప ఇంకొక పాప అన్మాట అ పిల్లా ఈరోజు ఏదో విషయం చెప్తా నేను
ఆహా అంతేలే
ఇదా రండి మరి
చెప్పాలండి విశేషాలు ఇంట్లో అందరు బాన్నర
ఆ బాగుంది అండి మీ ఫ్రెండ్కీ ఫోన్ చేసార మీ ఫ్రెండ్కి ఫోన్ చేశారా
అ మాట్లాడాలి అ పాప మళ్ళీ చేస్తా అనింది చేయాలి
అవునా
హ్మ్
ఆ
ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు
హ్మ్ చెప్పండి
హలో
అ చెప్పండి ఏదో అంటున్నారు
ఏం చేస్తున్నారు అని అండి
ఎం లేదండి ఊరికేనే ఇంకా కోడ్స్ ది ప్రాక్టీస్ చేస్తానంటే
ఆ
ఇంక మళ్ళీ కాలస్ అ ముక్కు మాట్లాడాతను అనేసి ఆ సరేనండి తీస్తే అండి ఆ